ఆ వినిపిస్తుందా
పుస్తంగా మా దగ్గర కుంచం సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంది
అచ్చ ఒకే
ఏ మారి కెరియర్ ప్లాన్స్
మేమ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం అని ఉన్నా
కోచింగ్కి వెళ్తార
హ ఎల్లాల్సిందిగ అమీర్ పేట్ ఏదో సందుల్ బందుల్ది దిగాల్సిందేగా
తెల్ బాగు మంది
ఇంకా అమీర్పేట్ దప్పితే ఇంకేముంది కోచింగ్ సెటర్స్ కానీ సిగా చూడాలి ఏమైనా అఔట్డోర్ చూడాలి ఎవరన్నా రిఫరెన్స్ ఇస్తారేమో చూడాలి
ఫ్రెండ్స్ ట్రిప్ ఆ ఓకే రిఫ్రెండ్స్ అంటే గుర్తుంది నాకు మా అత్తే వాళ్ళ కొడుకు కూడా అంటే మీకన్నా సీనియర్ అనుకుంటా వన్ ఇయర్ అయన కూడా సేమ్ ప్లేస్మెంట్ శ్రీ ఇందూ తెలుసు కదా హైదరాబాద్ ఆ అదే ఫస్ట్ మీ కాలేజ్ పలనా వచ్చింది నచ్చలేదని ఆ కాలేజ్ లో తీసుకున్న రోజు కొన్నాం అట్ ఎవరి ఇంట్రెస్ట్ వాల్లది కదా డొనేషన్ కట్టి మరి జాయిన్
అవు
జాబ్ రాలేదు పాపం అంటే జాబ్ టైమింగ్ ప్లేస్మెంట్ డ్రైవ్ అప్పుడు ఫాదర్ ఎక్స్పైర్డ్ అయ్యారు మా మామయ్య చనిపోయిండు సో వెళ్ళలేదు అట్లనే ఇప్పుడు కోచింగ్ తీసుకు కుంటున్నడు. మే బీ మేక్ కూయలెదు హెల్ప్ అవుతది కదా. శామీర్పేట్ కాదు హైదరాబాద్ లనో, ఎక్కడ్నో. నేనడిగి చెప్
ఉమ్, సరే సర్
ఏమ్ ట్రిప్స్ ఏం ఎల్ తొ ఎయ్య లేదా ఫ్రెండ్స్ తోని
ఎంత తిరిగిన గర్ల్స్ తొనేగా, బాయ్స్ తో మాట్లాడేదే లేదసలు.
అంతేనా?
అంతే, ఏదో బీటెక్ అని ఎంజాయ్ చేయాలనుకున్న కని. నా ఇంట్రోవర్టెడ్ మైండ్ క్ క అసల్ బాయ్స్ తో ఎట్ల కమ్యూనికేట్ చేయాలో అస్ ర్థం కాట్లే నాకు.
క గ్యాంగ్ ఉంటది కదా, మరి లేదా?
ఏ గ్యాంగ్ రా? అసలు బాయ్స్ తో అసలు మాట్లాడ్తే కదా, గ్యాంగ్ అనేది మెయింటెన్ చేయడానికి? ఈవెన్ గర్ల్స్ ఉంటరు గనీ, నెన్ గర్ల్స్ తొ ఒక్కటే మాట్లాడత. గర్ల్స్ తో కూడా నాకు టైం పడుతది మాట్లాడానికి, నీతో ఇంత మాట్లాడుతున్నా అంటె కూడ నాకే అర్థం కావట్లేదు ఫస్ట్. ఆ నెన్ అసల్ తోన్ మాట్లాడన్ ఎక్కువ ఫస్ట్ టైం తెలుసా, అందుకే నేను నిన్న నీకు మెసేజ్ చేసా, నెంబర్ కూడా ఇచ్చింది, కాల్ చేద్దామంటే ఏం మాట్లాడలో ఎట్లా మాట్లాడాలన్ తెలివకనే, నేను మెసేజ్ చేసినా నీకు.
ఆహా నేన్ చేసేద్దాం, ఆల్మోస్ట్ ఎందుక్లే డిస్టర్బ్ చేయడం అన్ అంటే కాలేజ్ పోయి వచ్చినా. ఫోర్ తట్ కనీ వాళ్ళే మా ఇంటి దగ్ నేన్ మంచిగ పన్ కానుంచి వచ్చిన, మార్నింగ్ త్రీ తట్టికి ఎక్ క్కినా నేను ట్రేన్ ఈడికొచ్చేసరికి అయింది ఎయిట్, ఎయిట్ తర్ అయింది మళ్ళీ రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళాం మా కాలేజ్ టెమ్ కి
ఆహా
కాలేజ్కి వెళ్ళ కాలేజ్ కి వెళ్ళలి వచ్చేసరికి ఇ వచ్చినాక కొంచెం ఫ్రెష్ అయ్ వా లేదయినా
హ్మ్మ్ ఉమ్ నేను మేం కూడా కాలేజ్ కి ఇక టైం పాస్కి వెళ్ళి వస్తున్నాము అసలు ఏం జరగట్లేదు క్లాసెస్
అంతేనా
కోసం వేళ్ళినట్లుంది
అటెండెన్స్ అటెండెన్స్ అంతే నేచి కొలెదే
అస్సల్ లేదు ఉంటే ఎప్పుడో బాగుపడేటోళ్ళాం
ఆ ఫస్ట్లో చనా రీగ్రేట్ అయితుండే నేను నేను కూడా హైదరాబాద్ లో రాయన్ నేన్
హుహుహు జాయిన్ అవ్వ చ్చుగా ఎట్లీస్ట్ తిరగనన్న తిరిగేదానివి ఎట్లీస్ట్ చ
అచ్చిన నేను తిరిగినా కూడా హ్మ్ ఎప్పుడు ఇంకేంది ఇప్పుడు మీరు కూడా ఉ న్నారు కదా రావడానికి ఏముంది నాకు ఇన్ని డేస్ ఎవరు లేరులే అదే అనుకోడానికి
తిరుగుదాం
మీరే ఎళ్ళిపోతరు ఇగ
తిరుగుదాం రా ఉంటం కదా మళ్ళీ వస్తాం కదా కోచింగ్ మళ్ళీ హైదరాబాద్ రావాల్సిందే మేము ఎటు పోయ్యేది ఉండదు మళ్ళీ హైదరాబాదే వస్తాం మా సైడ్ అసలు ఏం ఉండవు అస అసలు ఏమన్న తీసుకుందాం అన్న ఏమి ఉండవు మా సైడ్
అంతేనా నేను డిసెంబర్ లో వ చ్చిన అంటే మా ఫ్రెండ్స్ నా క్లోజ్ ఫ్రెండ్స్ నా లేక్ లేక్ కా ఒక ఫ్రెండ్ అనేది క్లోజ్ అయిపోయింది హాస్టల్లో పాత హాస్టల్లో దేవుడు ఆ ఆ ఫ్రెండ్ ని కూడా దూరం చేశిం
అయ్యో ఏమైంది
వాళ్ళ కాలేజ్ హైదరాబాద్ షిఫ్ట్ అయింది హయత్ నగర్ లో లైక్ చిల్ కూరు బాలాజీ టెంపుల్ ఉంది చూడండి అటు సైడ్ షిఫ్ట్ అయింది తన కోసం నేను ఎప్పుడు హైదరాబాద్ రాంది తన బర్త్డే న్యూ ఇయర్ ఫస్ట్క్ ఉంటంది అనేసి నా మిడ్ ఎగ్జామ్స్ అయిపోయినాక వన్ వీక్ హైదరాబాద్కు వచ్చిన నేను ఫస్ట్ టైమ్ నేను హైదరాబాద్కు వచ్చిన ఇంకా వాళ్ళ రూమ్ హాస్టల్ కాదు రూమ్ తీసుకున్నారు రూమ్ అంటే ఇల్లు లాగానే ఉంది త్రీ రూమ్స్ టూ డబల్ బెడ్ రూమ్స్ హాల్ కిచెన్ తీసుకున్నారు వాళ్ళు నర్సింగ్ చేస్త తరు
ఆహా అచ్చ
ఆ తీసుకున్నారు వాళ్ళ నర్సింగ్ పాపం వాళ్ళ స్టగిల్స్ వాళ్ళ వంట చేసుకోని వెళ్ళి వచ్చి మళ్ళీ వంట చేసి కొనీ ఇక్కడ మంచిగా ఉంటుండే
ఆ మీరు కూడా షిఫ్ట్ చేయచ్చుగా ఆమె దగ్గరికి
మేం అలా ర దేవుడా ప్లీజ దేవుడా మా పిచ్చి ఫ్రెండ్స్ అదే మొక్కుకున్నారు ఇంకా నన్ను మొక్కు కో అంటున్నారు అదవ్వదమ్మ కేయంది తో ఇలా కలుపుతాడా లేదు అది అవ్వదమ్మ ఎందు కావాలంటే ట్రిప్ కైన పోత ఎందుకా అనేసి చార్మినార్ కవర్ చేసినాం చార్మినార్ కోటి ఒక రోజు ఏకాదశి ఈ రోజు చిలుకూరు బాలాజీ టె లోటస్ టెంపుల్ వెళ్ళినాం ఒకరోజు తిటీ అడి పోయినం హు కోటి హయత్ నగర్ లో టీటీ డి ఉంది రెండు టి టి అంతే ఒక్కడే ట్యాంక్ బండ్ అంటే బిళ్ళ మందిర వెళ్ళినం న్యూ ఇయర్ న్యూ ఇయర్ రోజే పూటు పుట్టింది అది
ఓహో
బిర్లా మందిర్ నాది అక్ అక్టోబర్ సిక్స్
ఓ
టు లాంగ్ మీది
సేవేంటిన్
అయిపోయింది మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ సరి అదే రోజు
అబ్బా
సెవెంటీన్త్ ఆ రోజు నాకు సెమిస్టర్ ఎగ్జామ్ ఉండే తెలుసా అందరు ఎగ్జామ్
వస్తాయి లే
టూ ఇయర్స్ నుంచి సేమ్ రోజు సేమ్ ఎగ్జామ్స్ పెడుతున్నారు టూ ఇయర్స్ నుంచి సేమ్ ఎగ్జామ్ సెమిస్టర్ సెవెంటీన్త్ కె పెడుతున్నారు మళ్ల్లా వాళ్ళు
వన్ మంత్ ఉంటా ంటది కదా మిడ్ టూ ఎఎస్ఎం ఎక్స్టర్నల్ అన్ని కలిపి ఇగా లానే ఉంటాయి వన్ అండ్ హాఫ్ మంతా మీకు గ్రేట్
కానీ ఎక్కువ వెళ్ళను నిద్ర మొత్తం సెమిస్టర్ అప్పుడే వస్తారు
ఇవేన్ అపుడు నైన్ అవర్స్ పండినా నిద్ర వస్తుది
నిజం ఆ అదే ఎతే కొంచ చనా
సిస్ సిక్స్ ఫైవ్ సిక్స్ అవర్స్ పండిన నిద్ర రాదు ఇప్పుడు
ఆ ఆ మొన్ననే అయిపోయిందియి మాకు మళ్ళీ రాయిమంటవా చెప్పాలి
చెస్ అది కాని కాయప్
అమ్ మీ మా కాలజ్ మీ కాలజ్లా కాదు వీళ్ళు మిడ్ వన్ పెట్ ట్టరూ మిడ్ టూ పెటూ సెమిస్టర్ ఎగ్జామ్ సెమిస్టర్ డేట్ వస్తుంది మాకు ఎగ్జామ్ ఫీ డేట్ ఫిఫ్త్ ఫ్టీన్ డేస్ తర్వాత సెమ్ డేట్ వస్తది వస్తది మాకు సెంటర్స్ పడతాయి సెల్ఫ్ కాదు ఆ వాడు ఒకటి టెన్ డేస్ టైం ఫిటీన్ డేస్ టటు ట్ంటీ డేస్ టైమ్ ఇస్తాడు ఎగజామ్స్ప్ అప్ ఎగ్జామ్ ఫి కట్టుకోవడానికి వాడు ఎగ్జామ్ ఫి కట్టు మధ్యలో వీడు మాకు ఎక్స్ట ఏమంటారు టనల్ మిడ్ వన్ మిడ్ టూ లైన్ గా పెడతాడు. అప్పుడీ సిలబస్సు టూ ఏ మంత్స్ లో కతం మొత్తం సెలబస్ ఎక్కిస్తాడు మొత్తం అది ఎక్కదు
ఉం ఎక్కించుకోవాలి.
అప్పుడే అన్ ఇంటర్నల్ కావాలి అప్పుడే ల్యాబ్ బుక్స్ కావాలి అప్పుడే రికార్డ్స్ సడ్మిషన్ కావాలి అప్పుడే ఆ వన్ అండ్ హాఫ్ మంత్ మొత్తం పండుగ పండుగ సందడి సందడి ఉంటది స్ట్రెస్ నిజంగా సరిగా లంచ్. లంచ్ కూడా చేయము తెలుసా మేమ్ ఎగ్జామ్స్ అయితే మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయినంక ఎక్ స్టర్నల్స్ ఉంటాయి మాకు ఎక్స్టార్నల్స్ కి అయితే నిలబడి నిలబడి చచ్చిపోవడమే లాబ్ చేయాలి అల్ క్వశ్చన్స్ ఆడుగు అడుగుతారు అమ్మ
ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి
ఫైవ్ ఈష సిక్స్ లాస్ట్ టైమ్ కూడా సిక్స్ ఉండే.
ఉహుం
ఉహుహు మళ్ళ వాడు టఫ్ కరెక్షన్ చేస్తాడు
ఆహా ఆహా అట్టానమాసం మా జెఎన్‌టు దండం తల్లి
అంతేనా చచ్చిపోతునే
అసలు ఎన్ని బ్యాక్ లాగ్స్ ఉండేవో అనిపిస్త స్తది
సేమ్ జెంట్ లాగా కరెక్షన్ చేస్తారు మాకేయూ
అవునా మాకేం లే
పెడితే పాస్ అవుతారు మళ్ళా అది కూడా మంచి మార్క్స్ తో
అట్లేట్లా మరి ఉం ఎట్లాయినా పైసలు దబ్ బాలే
అవును
మాకేం లే మాకు క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి అందులో కెళ్లే ఇస్తారు అన్ని
అసలు మా మేము టెక్స్ట్ బుక్ అన్ ఫ్రాంక్ గా చెప్పాలంటే మేము టెక్స్ట్ బుక్ ఫాలోగాం యూట్యూబ్ మాకు ఇంపర్ఫెక్ట్ ఫార్మసీ అని ఒక హ్యాప్ ఉంటుంది కేర్వల్ హ్యాప్ ఉంటది వాడు జెప్తాడు ఎంత మంచిగా జేప్తంది అసలు పీడిఎఫ్ ల సేమ్ వాడ్ ఏం జెప్ అత్తడు అదే వేర ఆశస్స్తాం పాస్ ఆసింది మంచిగా వస్తది ఎయిట్ సిజిపి అట్లా వస్తది సరిపోతులే అని మళ్ళీ వన్న బాటింగ్ ఎక్కువ మాకు చద్ కోడానికి టైం మె ఇవ్వడు గదా వాడ్ చెలపా చెప్పాడు క ఇప్పుడు అంతా ఖాళీ తెలుసా ఏప్రిల్ కూడా ఖాళీ ఉన్ అమ్ అమ్మే గుడా కాల్ మీ వాడు జూలం జూన్ లో అ జూన్ లానే ఏ మిడ్ వన్ మిడ్ ఇత్తడు జూన్ లనే సెలబస్ కంప్లీట్ చేస్ జూన్ననే మెట్టు పెడుతాడు జూన్ లనే అత్ జూన్ ల చంపేస్తాడు మొత్తం జూలైలో ఎగ్జామ్స్ ఉంటాయి కతం ఎగ్జామ్ అయిపో వర్ కుకు టూ త్రీ కేజీస్ తగ్గుతం తెలుసా బక్కగా క్యారి బ్యాగస్ వస్తాయి మా మమ్మీ వాళ్ళు అనుకుంటారే బాగా చదువుకున్నారేమో అనేసి
కట్ చెయ్ రా మళ్ళీ చెయ్ ఉ